ఆ
హలో
హలో హాయ్
హాయ్ బౌ ఫైన్ ఏం జెస్తున్నారు
ఏం లే దు నేన్ పడుకున్నా నువ్వేం చేస్తున్నావు
నేను ఏం చేస్తలేను వంట చేద్దామని అనుకుంట్ టున్నా
అవునా
ఆ మీరు తిన్నారా
కదా ఆ తిన్న మార్నింగ్ తిన్న ఇప్పుడు లంచ్ కి తినాలి వన్ ఓ క్లాక్ కట్ల తింట వన్ వన్ థర్టీకి
అవునా
ఆ అయిపోయినయా ఏంట్ ఆ రోజు అదే టైమ్కి తింట అంటే ఇగ ఎప్పుడు ఒకవేళ పడుకు కోనున్నా అనుకో టైమ్ ఎల్లి పోతది ఇగ మా లేచినప్పుడు తింటా లేచినంక నిద్ర లేచినంక ఆకలై తది మస్తు కదా
అవును
అ తర్వాత అం ఇగ ఎప్పుడ ఎక్కువ ఆకలి లేస్తే అప్పుడు తినేస్తా
అవునా మరీపోద్దు ద్దున్న రోజు టిఫిన్ చేస్తారా
రోజు చేయను అంటే అప్పుడప్పుడు చేస్తా రోజు చే చేయాలంటే కాదు కదా వంట చేయాలి మళ్ళీ టిఫిన్ చేయాలంటే టైం సరిపోదు
పిల్లల్ స్కూల్కేళ్తారేమో
ఆ వాళ్ళకు మార్నింగే లంచ్ బాక్స్ కట్టిస్తా మా ఆయన కట్టిస్తా
ఓకే ఓకే
మళ్ళీ టిఫిన్ చేయాలంటే మళ్ళీ వంట చేయాలంటే అవి రెండు చేయాలంటే టైం సరిపో పదు
టైమ్ సరిపోదు
టైమ్ సరిపోదు మళ్ళీ మార్నింగ్ ఆ ఎర్లీ మార్నింగ్ లేసి చేసినా కానీ అది చల్లగా అయిపోతది తినాలనిపీ యదు ఊ దానికి బదులు ఒకడేసారి వంట చేసేస్తే అయిపోతది కదా అన్న
హలో అవునా మరీ ఇప్ ఇప్పుడేమ్ చేస్తున్నారు పనులన్నీ అయిపోయినాయా.
ఆ పనులన్నీ అయిపోయినయీ.
అవునా.
ఇగ రెస్ట్ తీసుకుంటున్నా ఇగ పడుకొనున్నా అంతలోపే క ల్ చేష్ అంటే నేనే మీక్ చేష్ణ గదా.
అవునవును.
ఇన్ అదె చేద్దామనీ.
లావునా.
హా
మరి మీరూ చికెన్ కర్రీ చికెన్ కర్రీ జేస్తారా లేకపోతే ఫ్రై జేస్ తర
అంటే ఫ్రై చేస్తా కని కొంచెం వాటర్ ఏస్తా ఫ్రై కుడా తినొద్దంట గదా అంత అలా
అవును
కొంచెం వాటర్ చే ఏస్తా.
ఆ కొంచెం కొంచెం గ్రేవి చేస్తావ్ అన్నట్టు.
ఆ గ్రేవీ చేస్తా కొంచెం.
ఎట్లా జేస్తావ్ మరి.
నేనూ చికన్ ఆ అంటే అవి ఉల్లిగడ్డ అవి టమాటా కొంచెం ఎండు కొబ్బరి ఏస్తా. ఊమ్ అ అదేంటీ అల్లం వె లుల్లి పేస్ట్ ఏస్తాం.
ఆ అన్ని ఏషి మంచిగా టేస్టీగా చేస్తవన్నట్టు. ఊహూ నేనింకా అట్లనే జేస్తా ఫ్రై అప్పుడప్పుడు ఫ్రై చేస్తా ఆ అప్పుడప్పుడు ఫుల్ సు ప్ ఇంకా జేసేస్తా నేను.
అవునా.
ఆ
మ్మ్ మ్మ్ మ్మ్
మరి మటనూ బిర్యాని చేస్తరా మీరూ.
మటన్ బిర్యానీ ఏం చేయను చికెన్ బిర్యానీ చేస్త కానీ మటన్ ది ఏం లేదు ఇ ఇట్లనే చేస్తా కర్రీ లాగనే చేస్తా. మటన్ ఆ ఫిషూ చేస్తా లిక్విడ్ది ఎక్కువ. వాటర్ వాటర్ కొంచెం వాటర్ ఏస్తా ఫిష్ లో ఎక్కువ.
హా ఫిష్ లో కొంచెం వాటరే ఉండాలి.
వాటర్ ఉంటేనే బావుంటది టేస్టు పుల్సు పుల్సు చేస్తేనే బాన్.
బావుంటది.
మ్మ్ కొన్ని ఫ్రై చేస్తా.
అవునా కొన్ని ఫ్రై చేస్తావ్ కొన్ని వండుతవ్.
ఆ కొన్ని పీసెస్ ఫ్రె ఫ్రై చేసి కొన్ని అది కర్రీ వండుతా.
అవునా.
ఆ ఫ్రై చేస్తే పిల్లల్ తింటరూ కొంచెం టేస్ట్ ఎక్కోస్తది గదా. ఫ్రై చేసిందీ.
అవును.
ఆ పిల్లల్ తింటరూ.
అవునా.
మళ్ళీ అది పులుసు చేస్సా.
ఆ
ఉ హు పులుసు చే పులుసు చేస్తే బాగున్
ఉమ్ బావుంటది అవును మరి మట్ మటను ఫ్రై చేస్తారా కర్రీలే చేస్తారా
మటర్లు మటన్ లో కూడా కొంచెం వాటర్ ఏసే వండుతాం మటన్ ఇంకా కొంచెం పల్చగనే చేస్తా చికెను చెయ అంతలా కొంచెం వాటర్ యేసి ఉడికిస్తా అంతే.
అవునా కుక్కర్ లో ఉడికిస్తారా ఆ మటన్ని కుక్కర్ లో ఉడికిస్తారా
ఆహా కుక్కర్లో రవ్ వండను ఇట్లానే దిస్ ఆ పగవనాలనే వండుతా కానీ కుక్కర్ లో వండుతే టేస్ట్ ఎక్కువ రాదని
అవును అవును ఈ మన్ పెళ్ళిలో బగారా రైస్ మటన్ కర్రీ మస్తు ఉంటది కదా.
అవును మస్తు ఉంటది
సూపర్ ఉంటది పెళ్లిలా
ఎక్కడైనా ఎక్కువ మందికి వండింది టేస్ట్ ఉన్ టది మనమ్ ఉమ్ ఇంట్లో వండుకునేది మనకు నచ్చదు బయట వండింది నచ్చుతది మనకు.
అవును పెళ్ళిలో ఏమైనా వండని చికెన్ కర్ కర్రీ మటను లేకపోతే మన అది వెజ్జు ఏమైనా వన్ దాని టేస్టే వస్తదది అది
చాలా మందికి ఎక్కువ మసాలా వేసి వండుతారు కదా. ఎక్కువ మందికి వండింది టేస్ట్ వస్తది
ఆ
ఆ ఇప్పుడు మనం ఏంటి ఇంట్లో అంటే ఒక్కొక్కసారి కుదురుతది ఒక్కొక్కసారి
మానా ఇంట్లో కుదరదు అవును
ఆ అప్పుడు టేస్ట్ బాగుండదు
అవును
ఆ అక్కడ అంటే ఇగ అన్ని మస్ పాలలో వేసి వాళ్ళు కుకింగ్ మాస్టర్స్ ఉంటారు కదా. వాళ్ళు బానే చేస్తారు మనకేమ్ వస్తది ఆ ఏదో
మనకేమో మనం యూట్యూబ్ లో చూసి చేస్తాం.
హా
ఆ నేనయితే యూట్యూబే చూస్తా ఎక్కువ
ఉ ఉ
ఆ మీరు
నేను రాని డిసెస్ చూస్తా నాకు వచ్చినాయి నేనే చేసేస్తా.
అవునా నేను ఇంకా అట్లానే రానిదే చూస్తా
ఆ అక్క వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా మనం వండుకున్నదే బాగుంటది. కా టేస్టు ఆ
ఉ
ఇంకా స్వీట్ స్ స్వీట్స్ ఏ ఏం చేసినా కానీ నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే టేస్ట్.
నెయ్యి వెయ్యాలి కదా నేను నెయ్యి వేయను నేను ఎక్కువ స్వీట్స్ చేయను
ఆ ఏదైనా స్వీట్ చేసినప్పుడు నెయ్యి వేస్తే టేస్ట్ వ
అవునా
కానీ ఇక మంచి నెయ్యి ఎక్కడ దొరుకుతది మనకు.
మంచిన నెయ్యి ఆవు నెయ్యి దొరకదు ఈక విలేజ్ లో అయితే పల్లెటూర్ లో అయితే దొరుకుతాయి, ఇక మన సిటీలో అయితే దొరకది
హ అదే షాప్ నుండి కొనుక్కొని రావాలి
అవును
ఆ
హు
మా పిల్లల అయితే వెరైటీ వెరైటీ ఇది డిషెస్ అడుగుతా ఉంటారు ఇది చెయ మమ్మీ అది చెయ
అది చెయ్మమ్మీ ఆన
ఆ
ఆ
చేస్తాను ఇక వాళ్ళ కోసం నాకు వచ్చినట్టు చేస్తూ ఉంటాను
అవునా
నేను వంట బాగా చేస్తా
అవునా
ఆ
హు పనులు అన్నీ అయిపోనాయా మరి
ఆ అయిపోయినాయి పనులన్నీ ఇక
ఇప్పుడు ఎండాకాలంలో మస్సు పెళ్ళిళంటాయి కదా
ఆ పెళ్ళిళ్ళుంటాయి ఎండాకాలంలో బానే అన్నిీ పెళ్ళిళ్ళు ఉంటాయి ఎక్కడెక్కడ వెళ్ళాలో ఏంటో అర్ధమే కావట్లేదు
అవునా
ఉ
మస్తు పెళ్ల్లలు ఉంటాయి ఇప్పుడు ఎండాకాలంలో
అవును అదేంటి ఈయర్ మొత్తం సంపాదించిందంతా ఎండాకాలం పెళ్లి పిల్లలకు పెట్టి రావాలి తిరిగి తిరిగి చఛార్జీలకు పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళకు పెట్టాలి మనం షాపింగ్ చేసుకోవాలి
కానీ పెళ్ళిలా మస్స్తు తినాలనిపిస్తుంది కదా బగారా రైస్ చికన్ కర్రీ లేకపోతే మటన్ కర్రీ
ఆ బాగుంటాయి కదా
అవును
కానీ అప్పుడు ఎక్కువ తినాలని పయదు కోవచ్చు ఇట్లనేమో మంచిగా తినాలి
ఆ ఇట్లా ఏమో లేనప్పుడేమో తినాలి త తినాలి తినాలి అంట అనిపిస్తుంది ముందు వచ్చినప్పుడేమో మొత్తం ఎట్లానే అనిపిస్తుంది
ఆ తినాలనిపించదు
ఆ అంతతే కొంచం తిన్నా అకా ఇక చాలు అనిపిస్తుంది ఆ
కాస్త కొంచెం తింటేనే కడుపు నిండిపోతు
అవును
హు
ఉ
మనం కానీ తినాలి తినాలి అనిపిస్తుది పెళ్ళిళ్ళలో
ఆ పెళ్లిల తినాలి మస్తు మంది ఉంటావు కదా పెళ్లిలలా
ఆ అందరిని చూసి తినేస్తాం మనం
మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా తినొచ్చు
ఆ కానీ మంచిగా అనిపిస్తుది ఎక్కడైనా మ్యారేజెస్ అవి ఇవి ఉంటే మంచి ఎంజాయ్ గా అనిపిస్తుది మనసు ప్రశాంతంగా అనిపిస్తుది అది హ్యాపీగా ఏ టెన్షన్ లేదు ఏం లేదు అన్నట్టు ఉంటాం
అవు మీ సైడ్ మంచిగచే స్తారేమో మీరు ఆ అంటే అక్కడ సిటీలలో పోతారా మ్యారేజ్ కి పెళ్ళిళ్ళకి ఎవ రైనా
అ అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరిదైనా మ్యారేజ్ కి వెళ్ళినా ఓన్లీ రిసెప్షన్కే వెళ్ళాలి మనం అంటే విలేజెస్ లో బాగుంటది మ్యారేజెస్ విలేజెస్ లో విలేజెస్ లో ఎట్లా అంటే మా సైడ్ అయితే మంచిగా ఇ మూడు నాలుగు రోజుల నుండి డ్యాన్సులు అవి ఇవి చేసుకుంటా పాటలు పాడతారు బాగుంటది మా సైడ్ మంచిగా చేస్తారు చాలా బా చేస్తారు ఎంజాయ్ గా అనిపిస్తది అందరూ వస్తారు చుట్టాలు బాగుంటాది ఇక్కడ పెళ్ళిళ అంత మజా ఏం రాదు
అవునా
ఉమ్